హలో
ఆ బాగునవా
ఆ బావున్నా నువ్వు బావున్నావా
ఏం చేస్తున్నావ్
ఏం లేదు ఫోన్ చూస్తా ఉంటీ ఇఅలా
ఊఉ తిన్నవా నేను ఇప్పుడే జస్ట్ ఫాస్టింగ్ ఓపెన్ చేసి ఓపెన్ చేసి వచ్చాళ్కి సెవెన్ ట్వంటీ అయింది
అవునా ఫాస్టింగ్ ఉంటున్నావ వా్
ఆ బస్ ఉంటున్న అ నీకు తెలుసా ఈ రోజు మా క్లాస్ లో ఒక అమ్మాయిది ఫేక్ అకౌంట్ చేసి అందరికి రిక్వెస్ట్ పెట్టేసినారు ఇన్స్టాలో
అవునా అబ్బాయిలా
ఎవ్వరు చేస్తున్నారు తెలియడం లేదు
ఉమ్
అసలు పాపమ్ ఆ పిల్ల ఎంతగా ఏడ్చిందో, ఎందేందో బ్యాడ్ కమెంట్స్ అంతా పెట్టేసి దాంట్లో కింద
ఆ అమ్మాయి లైఫ్ ఏం కావాల అలా చేస్ తే
అసలు ఈ సోషల్ మీడియా ఇందో తో ఎన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయో అన్ని డిస్ అడ్వాంటేజెస్ ఉన్నాయి
ఆ ఇప్పుడు ఆ అంటే ఇంకా పిల్లల నుంచి ఇంక దానికే అడిక్ట్ అయిపోయినారు అట్లే నా పేరెంట్స్ కూడా అట్లనే అయిపో పోయినారు ఒకవేళ పిల్లలు తినకపోతే ఫోన్ ఇవ్వడము అట్లా
ఇంకా కొంతమంది చెప్పాలంటే అబ్బాయిలు అసలు పబ్జి కి ఫ్రీ ఫైర్ కి ఏం అడిక్ట్ అయిపోయి అసలు మెంటల్ అయిపోయినారు వాళ్ళు కొంతమంది
ఆ మా ఊర్లో కూడా ఒకడు ఫ్రీ ఫైర్ కి అలవాటు అయిపోయి నైట్ నిద్రలో కూడా ఇట్లా మూమెంట్స్ ఇస్తా ఉంట్
ఆ నేను రీసెంట్ గా ఏమైంది తెలిసునా మొన్నా ఆ ఆ ఈ సార్ రేట్ డిని ఆ ఒక ఆ గేమ్ డౌన్లోడ్ చేసుకున్న ఒక టూ డేస్ ఆడిన అది కూడా హ్యాండ్ తోనే ఆడిన్ తెలిసింది పిజ్జాస్ అన్ని కలెక్ట్ చేసుకొని అది అసలు నిద్దర్ లో ఐ అదే ఆడతా నేను కలలో హ్యాండ్స్ హ్యాండ్స్తో అట్లే కలల అది ఆడుకుంటా ఉన్నాను నిద్దర్లో
ఆ ఈ టెక్నాలజీ పెరిగే కొద్దీ ఇంకా అన్నీ ఎక్కువ డెవలప్ చేస్తన్నారా
ఉమ్మ్
ఇంకా అంతా అడెక్ట్ అయిపోతా ఉన్నారు. ఇంకా పక్కన మనుషుల్ని కూడా పట్టించుకోనట్టుగా ఇంకా ఫోనే ప్రపంచం అయిపోయింది. పూర్వకాలం అయితే బాగుంటుండె అందురు మనుషులతో గడుపుతా ఒకరి ఒకరు షేర్ చేసుకు కుంటా
ఆ అవునండి ఎడ్యుకేషన్ మీద కాన్సన్ంట్రేట్ చేసుకునేకి బాగుంటుంది ఐష్ సోషల్ మీడియా కొంతసేపు ఏమైన్నా టైం పాస్ చేసు కొచ్చులే అనుకని చూసుకునేకి బాగుంటుంది అం
ఉమ్ బాగుంటుంది కానీ ఇంకా కొద్దిసేపు చూస్తాను మనకు ఇంకోసేపు ఇంకోసేపు అన్నట్టుగా
ఉ డే మొత్తం వేస్ట్ అయిపోతు హ్మ్మ్
ఉ ఉపయోగించుకునే వాళ్ళు మంచిగా ఉపయోగించు కొచ్చు యూట్యూబ్ బైజుస్ అలా మంచిగా చదువుకునే ఆపర్చునిటీస్ ఉంటాయి స్కిల్స్ కూడా బాగా ఇంక్లూడ్ చే చ్చ చార్జిపిటి అవన్నీ ఉన్నాయి కదా ఏ కుష్ ఏన్ క్వశ్న్ అడిగిన విత్ ఇన్ సెకంస్లాన్స ఇ
ఆ చార్జి పిటి అంటే వాళ్ళకి పర్ప్లెక్సిటీ అంటా ఏంటేంటి వచ్చినయి ఇన్స్టా లో కూడా జాబ్ ఆఫర్స్ పెడత కొన్ని వాటికి బానే ఉంటుంది సోషల్ మీడియా అసలు నేను నా టెన్త్ అయిపోయిన తర్వాత అ నుంచి ఎన్ని అకౌంట్స్ అసలు బ్లాక్ లో పెట్టినాని తెలిసినా వేరే వాళ్ళ అమ్మాయిలువి అసలు ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి మా ఫ్రెండ్స్విే క్రియేట్ చేసే తెలుగు కింద క్యాప్షన్ ఎన్నో బ్యాడ్గా పెట్టి అట్లా చానా కోన్ రెస్ట్లెస్
ఇంకా మన ఫ్రెండ్స్ వాళ్ళే ఫ్రెండ్స్ సర్కిలే ఉంటారు వాళ్ళదివరో ఒకరు పేరు తీసుకుంటారు ఫేక్ అకౌంట్ క్రియేట్ చేస్తారు మిగత వాళ్ంత వాళ్ళే అనుకుొన్నట్ ట్యాక్సేప్ చేస్తారు
ఉ అవి కూడా అవి కూడా చేసేది ఎవరో కాదు మన ఫ్రెండ్స్ సర్కిల్స్ లో ఉ వాళ్ళే చేస్తారు ఎందుకంటే ఫొటోస్ వాళ్ళతోనే ఉంటాయింక ఎ త ఉంటాయి
ఆ ఏది ఫేక్ ఏది రియల్ అని కూడా తెలుసుకో లేకపోతున్నాం అట్లా హ అయిపో త ఉంది
ఎగ్జామ్కీ ప్రిపేర్ కావాలంటే ఇంకా గూగుల్లో చార్జిపిటి చాలా హెల్ప్ అవుతాయి మాక్ టెస్ట్ల కంటా ప్రీవియస్ పేపర్ఫర్స్
ఇక్కడ సోషల్ మీడియా మంచిగా
చెప్తే ఆ ఎగ్జాం ల్ యూట్యూబే ఎంత బాగా చెప్తారో
ఆ
అదే ఎగ్జామ్స్ కి యూట్యూబ్ ఉంది అనే ధైర్యంతోనే అసలు క్లాసెస్ వినకుండా ఉంటాం మనం
అవును
హ్మ్
ఇంకా కొందరు క్లాసు లో కూడా బా చెప్తారు మనం ఫోకస్ చేయాలి
ఆ
అవు
ఏమో అండి అసలు ఈ సోషల్ మీడియా వల్ల అసలు ఎంత మంది సూసైడ్ చేసుకొని చనిపోతు నాన్నగారు మొన్న రీ సెంట్ గి కేరళా ది విన్నారా మీరు అది బస్ ది
ఆహా లేదు
ఆ అది కేరళలో ఒక ఆమి ఎవరో ఒక ఒక జెస్స్ తెవరో కాల్సిని టచ్ చేస్తానని అట్లా ఫాల్స్ పోట్రే చేసిందినమాట ఆయన ఆ ఆయన సూసై సై చేసుకొని చనిపోయినారు నేను ఏం అట్లేం చేయలేదు అది చానా వైరల్ చేసింది ఆమె
వీళ్ళేదో లైక్స్ కామెంట్స్ కోసం అ ఇలా ఇలా అ లేేని కూడా సృష్టిన్ చిప్పట్ తారు అక్కడ ఎదుటి వాళ్ళ జీవి తాల్ పోతాయి ఊరు
ఆ సోషల్ మీడియాలో కనపడినట్టు ఎవ్వరు ఉండరు పైన
ఆ ఇంకా ఫొటోస్ దిగాలని అట్లా కొండల ఎక్కేది, అట్లాంటిని చాలా జరిగాయి కదా అట్లే పడిపో పోవడము
అవును అసలు ఈ సోషల్ మీడియాలో ఒక మొఖం ఉంటుంది రియల్ లైఫ్ లో ఒక మొఖం ఉంటుంది వాళ్ళది
ఆ అవునండి
ముఖం అంటే బిహేవియర్ బిహేవియర్ అట్లా చెప్తన్న ఆ మీ మీ ఫ్రెండ్స్ సర్కిల్ లొ ఏమైనా ఇట్లాంటివి జరిగినాయా ఇట్లాంటివి ఇష్ ఇష్యూ ఫెక్ అకౌంట్స్ అంట
ఫేక్ అకౌంట్స్ అంటే క్రియేట్ చేసి ఆడుకుంటు ఉంటారు
హు
ఇంకా కొందరు అయితే ఇంగ పోస్ట్లు పబ్లిక్ గా పెట్టేస్తారు
అ
పబ్లిక్ గా పెట్టేసినప్పుడు అందరు చూడగల్ రు కదా మళ్ళీ ఇంకా ఒకవేళ అది ఇంకా పేరెంట్స్ కి రీచ్ అయిపోతే పేరెంట్స్ తిట్టడం మరి ఇంకా ఏమైందంటే మా క్లాస్ ఒక అబ్బాయి ఉన్నాడు ఆ అబ్బాయిది సింగిల్ ఫోటో తీసుకు వచ్చి ఇప్పుడు గూగుల్ జేమినీ చార్జిపిట్లు ఇట్ల ప్రంప్టిస్తే ఇట్లా ఫోటోస్ వస్
అవునవును గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్
ఒక ఫోటో క్రియేట్ చేసేసి ఇన్స్టాగ్రామ్ లో కాలేజ్ ది ఒక పేజ్ ఉంది అనమాట్ ట ఇన్స్టాగ్రామ్ అందులో పెట్
ఆ ఆ మా క్లాస్ లో గూడా సే సేమ్ జరిగింది అట్లే ఎవరైనా చూస్తే
స్తే రియల్ అన్ నుకుంటారు అది క్రియేటే నని అనుకోరు అదే పేరెంట్స్ చూసారను కొ నిజంగానే రియల్ అను కొనే త్తారు వాళ్ళు మనం ఎన్ని చెప్పినా నమ్మరు
కొన్ని వాటికి బానే ఉంటుంది ఇట్లా ప్రామ్స్ ఏవనైనా చ అమ్మమ్మ వాళ్ళు చని పోతే అమ్మ పక్కన పెట్టడం
ఏవరయినా ఉండర్ కదా అలాంటి వాళ్ళకి అదొక మెమరీ లాగా మంచిగా ఉంటది బాగా
క్యూబా యూస్ చేశినారు వీళ్లంతా.
ఫొటోస్ అంటే ఎక్కడొక్కడో ప్లేసులు, దిగనవి కూడా దిగినట్టుగా. వాళ్ళు వెళ్ళినట్టుగా అట్లా స్ చూపిచ్చేస్తది.
ఊ.
అంటే ఏదైనా మన్నా మనం మువ్ పయోగ్ ఉపయోగించే దాన్ని బట్టి ఉంటది.
ఉమ్, ఏమన్నా మెసేజ్ ల ఏమన్నా, కన్వే జెసుకునే దానికి ఈ ఫోన్ కనిపెట్టినారు. చూస్తే ఈ జనరేషన్ గ అసలు ఎట్లా వాడ్ త్త నారండి ఫోన్ ని అసలు, అబ్బ
మంచికి పది శాతం గుడ వాడుతున్నారొ లేదో, చెడుకే ఎక్కువుంది.
తనరస్
జంగా పిలిస్తున్నావా? ఉమ్
ఇంకేమండి? ఇంగా పీ జి స్ ప్పుడయితే ఇంకా ఫ్రీ వైఫై ఉంటుంది కాబట్టి. అసలు ఇంకా ట్వంటీ ఫోర్ అవర్స్, ఒకవేళ పీజీస్ లో ఉంటే ట్వంటీ ఫ్ ఫోర్సవ ట్వంటీ ఫోర్ అవర్స్ ఫోన్స్ లోనే ఉంటారు ఇంకా మనుషులు.
ఆ అసలు పక్కన బాగ లేకున్నా పట్టించుకునే వాళ్ళు ఉండరు. ఏమైంది ఏమి? ఏమన్నా ఏడుస్తన్నా ఎందుకు, ఎందుకు బాధపడుతున్నావ్ ఏమీ అని అడిగే వాళ్ళు ఉండరు. వాళ్ళ పని వాళ్ళదే, ఇంగ వాళ్ళక్ దానికదే ప్రపంచం.
ఉమ్
ఇంకా అదే ముందు అయితేనా, బాగా కేరింగ్ అంతా బాగుంటుండే.
అవును, ఏమన్నా మాట్లాడుకోవాలంటే ఇంటికి వెళ్ళి, పోయి మెసేజ్ కన్వే జెస్ ది లేకుండే, పావురాల్తో కాళ్లకి, అది చిట్టి కట్టి
దాని ఇన్ఫర్మేషన్ ఏదన్న
పోస్ట్ బాక్స్, ఆ పోస్ట్ బాక్స్ లో లెటర్స్ వేసేయద్ అట్లా జేస్తాంట్రీ.
ఆ లెటర్ రాస్తం, మర ఆ రిప్లై కోసం ఎంతో ఏ అంటే ఉత్సాహంతో వెయిట్ చేస్తా ఉంటాము ఆ
ఇప్పుడు అసలు విత్ ఇన్ సెకండ్స్ ఒకవేళ వన్ మినిట్ లో రిప్లై ఇవ్వోతే డిలీట్ ఫ్రమ్ ఎవ్రీ వన్ అని వచ్చేస్తుంది
ఫోన్ బోతది
అవును
కమ్మ శేష చూడలేద అది ఇది ఇంకా అలా అయిపోతుది ఇంకా ఇప్పుడు ఎట్లా ఉన్నారంటే జనానికి ఇంకా మెసేజ్ పెట్టిన వెంటనే చూసేయాలా
ఆ లేకుండే దమా దమాదమా అని ఫోన్ చేసేస్తారు
ఆ వాళ్ళు ఏ పనిలో ఉన్నారు ఏమి ఏ పనిలో ఉన్నారు ఏమి
ఉ అ
ఇంకా మెసేజ్లు ఇంకా ధనాధనా దధనదనా ఇంక రిప్లై ఇచ్చే వరకు వేస్తానే ఉంటారు అట్లే
ఉ ముందండి కార్డ్స్ వస్తా ఇంగ వెందు గీ అది గీక్కొని ఆ నెంబర్ అడ కొట్టుకొని, ఉమ్ లిమిట్ ఉంటుంది. ఉమ్
చెప్పాలనుకున్నాము అది మాత్రమే చెప్పేవాళ్ళము
ఆ ఇప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ ఏ ఏం లేకపోనా ఏదిో ఒకటి వాగుతా అంటారు ఫోన్ లో తీసుకొని ఇంకా ప్లస్ కాయిన్ బాక్స్ లో చిల్లర ఎత్తుకొని పోయి చిల్లర వేసి ఒక రూపాయి వేసి మాట్లాడేది
అప్పుడు ఆ ఆ మాటలకి విలువ ఉంటు టాండ రూపాయకి విలువ ఉడి అది ఉండడం వల్ల ఇంక ఇప్పుడు అన్లిమిటెడ్ అనేసి గంటలు గంటలే
హూ
ఇంకా అడ్వాంటేజ్ ఏంటే ఇంకా ఒకవేళ ఎవరైనా చూడాలి అనిపించిన ఇంకా వీడియో కాల్ ఆప్షన్ ఉంటది కదా
అవును దూరం ఉన్న వాళ్ళని ఫోన్ లోనే చూసుకోవచ్చు ఇంకా
అ
ఇంకేమండి
కా లేదండి ఆ వెళ్ళాలి ఇంకా తినడానికి
హ
సరే బాయ్ బాయ్
ఇ